హలో హాయ్ అండి బాగున్నా రా
ఆ బాగున్నానండి మీరు బావున్నారా
ఆ బాగున్నా ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఇప్పుడే పనైపోయింది ఖాళీగానే ఉన్నా
అవునా అందరు బాగున్నారా మరి
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
అవునవును బాగున్నాను
ఆ ఏం చేస్తున్నారు మరి
ఏం లేదు న్యూస్ పేపర్ చదువుతున్న
ఇప్పుడా
ఆ ఇప్పుడే కొంచెం పనైపోయింది ఇగ మార్నింగ్ చదవలేదు ఇప్పుడే వంట అయిపోయింది ఇంకా న్యూస్ పేపర్ చదువుతున్నా
అవును డైలీ చది
ఆ డైలీ ఏమేం పేపర్ ఏయించుకుంటాం ఈనాడు
అవునా
ఆ మా డాడీ చదువుతారు నేను చదువుతా మ ఇంట్లో వాళ్ళందరు చదు తారు మక్సిమం ఇక మా డాడీకి ఇంకా కొన్ని అంటే మాది వేరే ఊరు కాబట్టి అక్కడది కూడా వార్తలు తెలియాలని ఆంధ్ర జ్యోతి కూడా తెచ్చుకుంటాడు న్యూస్ పేపర్ అయితే మ్యాండేట్ రీ అన్నమాట
అవునండి అది మంచి హ్యాబిట్ అండి అసాల్ న్యూస్ పేపర్ చదివితే మనకు అన్ని తెలిసిపో తాయన్నీ ఏం జరుగుతున్నాయి ఏం లేదు అనేది
టాఫర్సకి కూడా యూజ్ అవుతది కదా
అవునండి ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి న్యూస్ పేపర్ చదవడం అనేది చానా ఇంపార్టెంట్
ఆ కొందరికి పాపం దొరకపోయినా లైబ్రరీకి పోయి లేకపోతే ఎక్కడేనా షాప్స్ లొలోస్తే చదువుతారు ఇక మా ఇంటికి ఎట్లా వస్తుంది కదా అని ఇక నేన్ చదువుతాను
ఉ అవునండి కరెక్ట్ గాని ఇప్పుడు అయినా కూడా ఆ పేపర్ ఏపించ్చుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు అసలు
ఇప్పుడు అన్ని మొబైల్ లోనే వార్తలు వస్తున్నాయి కదా ఎట్లాగో ఈ పేపర్ అని మనం ఈనాడు పేపర్ అయినా సాక్షి అయినా ఏదైనా కాని ఈనాడు ఈ పేపర్ సాక్షి ఈ పేపర్ ఆంధ్రజ్యోతి ఈ పేపర్ ఇట్లా ఈ పేపర్ అని కొడితే ఈరోజు ఎమైతే పేపర్ వస్తుందో సేమ్ యాజ్ టి ఇస్ మొబైల్ లో వస్తుంద అన్నమాట సో అట్లా చదువుతున్నారు
అవును మీరు చెప్పేది కూడా ఒక నిజమే గాని మొబైల్ లో చదివితే హ్మ్ కన్లు నొప్పిలేవ్వడం చదువుకరపోవడం ఇట్లా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి కదా
అ అవును ఎట్లా రీల్స్ గాని ఎమన వీడియోస్ గానీ ఏదైనా యూట్యూబ్ సెల్ సెల్ మొబైల్లోనే చూస్తూ ఉంటాం కదా
ఆ
అట్లా ఇంకా వార్తలు కూడా చదవడము మొబై లోనే అంటే ఇగ అన్నిీ కళ్ళు మీద బాగా ఎఫెక్ట్ పడుతది అనమాట
అవును మీరు అన్నది కరెక్ట్ ని రీల్స్ చూడడం అంటే కొంచెం పెద్దగా కనిపిస్తాయి కదా బొమ్మలు కానీ చదవడం అంటే అలా కాదు కదా చదవడం అంటే చిన్న చిన్నగా ఉంటే కొంచెం వర్డ్స్ మనం
అదే అదే అందుకేనే అవును డార్క్ సర్కిల్స్ వస్తూ ఉంటాయి
అవును మనం అంటే చదువగలం కానీ కొంచెం ఫార్టీ ఫిఫ్టీ కొంచెం ఇట్లా ఏజ్ ఉన్న వాళ్ళు స్పెడ్స్ పెట్టుకున్న వాళ్ళు కొంచెం వాళ్ళక్ కష్టం అవుతది ఎంత అయినా కూడా పేపర్ చదివినట్టు బుక్స్ చదివినట్టు ఉండదు కదా
అవును అది కూడ కరెక్టే అయితే ఈరోజు న్యూస్ లో నేను ఒకటీ ఎం చదివినా తెలుసా
ఏం చదిేవారు
ఉత్తరప్రదేశ్లో నిన్న జరిగింది మ్యాటర్ ఉత్తరప్రదేశ్లో కొన్ని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్వి ఎయిట్ పోస్ట్లు ఖాళీ ఉన్నాయంట
ఆ
అయితే చాలా మంది ఎగ్జామ్ రాసారు రాసినాక అందులో జస్ట్ ట్వంటీ మెంబర్స్ ని సెలెక్ట్ చేశారు ఎగ్జామ్ క్వాలిఫై ఆ దాని తర్వత్ త మెడికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత రన్నింగ్ ఉంటది కదా ఆ ఈ టెస్ట్ కోసము ట్వీ మెంబర్స్ ఇన్వైట్ మెసేజ్ పంపితే అందులో సెవెన్ పోస్ట్లు మాత్రమే కా ఉన్నాయి సెవెన్ కోసం ఆ ట్వంటీ మెంబర్స్ అటెండ్ అవ్వాలి కదా ఎవ్వరు అటెండ్ కాలేదు ఒక్క అమ్మాయి మాత్రమే అటెండ్ అయింది ఆమె లక్ ఏంటం టే అసలు ఆమెకి కాంపిటీషన్ గా అసలు ఎవ్వరు లేరు పక్కకు
అవును ఎవ్వరు ఉండరు కదా
రన్నింగ్ రేస్ లో ఫిఫ్టీన్ కిలోమీటర్స్ రన్ చేయాలి ఆ మొక్కతే ఇగ ఎవరు పక్కకు లే ఎయితే మెల్లగా నెమ్మదిగా గెలిచినా నేనే ఓడినా నేనే ఎట్లా నేనే గెలు స్తా అని చెప్పి ఇ మెల్లగా నడుచుకుంట పోతుంది ఇప్పుడు ఎట్లా ఉందంటే ఈ జాబులు నాకస్తయ రావా అన్న దాని మీదనే ప్రజలు ఎక్కువ ఉన్నారన్నమ ట అందుకే కనీసం అటెండ్ అయినా అవ్వాలి కదా అటెండ్ అయితే ఇద్దరులో సెవెన్ పోస్ట్లు అన్నప్పుడు ఇద్ద ఇద్దరు అటెండ్ అయితే ఇద్దరికి వచ్చేది
అవును మీరు అనేది కరెక్ట్ గాని ఇప్పుడు అయితే అట్లా అంటే ఇన్ని జాబ్స్ ఉన్నాయి ఇన్నే ఉన్నాయిా క్ కదా దాంట్లో నాకే వస్తది గింత మంది చేస్తారు కొంతమంది ఎగ్జామ్స్ రాస్తారు అని కొంతమంది అట్లా అనుకుని డ్రాప్ అయిపోతుండ్రు ఎగ్జామ్స్ కూడా చాలా మంది అప్లై చేయడం అయితే చెయ చేస్తున్నారు కాని రాసే వాళ్ళు అయితే తక్కువ ఉన్నారు అట్లా ఉన్నప్పుడు కొంచెం వేరే వాళ్ళ కొంచెం ఛాన్స్ ఎక్కువ ఉం వాళ్ళకి తొందరగా వచ్చేస్తుంది ఎట్లాంటి కాంపిటీషన్ లేకుండా జాబ్ కూడా
ట్వంటీ మెబర్స్ లో సెమెంబర్ అెండ్ అయి ఆ సె మెబర్ కి ఆె మెంబర్స్ కి జాబ్ వచ్చేది ది గవర్నమెంట్ జాబ్ ఇగ అ అమ్మాయి ఒక్కతే వెళ్ళింది అ ఇగ రూల్ ప్రకారం ఏంటంటే ఒక్కరు వచ్చినా ఇద్దరు వచ్చినా అవి టెస్ట్ అనేది పెట్టాలే కాబట్టి ఆమెకి రన్నింగ్ పెట్టిరు ఆమె మెల్లగా నడుచుకుంటా పోయింది ఆ పె రు ఆమె ఉరకడం లేదు ఒక్కతే కదా ఎట్లయినా మెల్లగా నడుచుకుంటా పోయి వచ్చింది హమెకి గవర్నమెంట్ జాబ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ జాబ్ వచ్చింద అనమాట
ఆమె లక్కీ అండి ఇంకా గ్రాస్ ఉంది కావచ్చు అట్లా
ఆ కనీసం అటెండ్ అయినా మిగతా వాళ్ళ కావ ఇప్పుడు ఇప్పుడు ఆ న్యూస్ చదివిన వాళ్ళు ఎవరైతే అటెండ్ కాని వాళ్ళున్నారో వాళ్ళు ఎంత బాధపడుతున్నారు
అవును బా బాధపడుత కరెక్టేగాని మీరు సమైన పోస్ట్లు అన్నారు కదా ఇప్పుడు ఆ మొక్కతే వచ్చింది మిగతా వాళ్ళు ఇప్పుడు ఉంటే ఇప్పుడు మళ్ళీ చెయ్యచ్చు కదా ఎగ్జామ్
ఇంక పోస్ట్లు ఖాళీ ఉన్నాయనా అప్పుడు ఇగ ఫుల్ మ వస్తారునుకుంటా లేకపోతే అది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కండక్ట్ చేస్తారా మరి
అంటే ఇప్పుడు బ్యాక్లాగ్ పోస్ట్లు ఉంటాయి కదా ఇప్పుడు మనం ఇప్పుడు ఒకవేళ జాబ్ వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు కొంతమంది ఇప్పుడు అదే జాబ్ కాకుండా వేరే జాబ్స్ తీసుకోండి ఒక్కరికి నాలు నాలుగు జాబ్లు రావడం ఐదు ఐదు ఇట్లా మూడు మూడు వస్తాయి కదా వాళ్ళు అన్ని జాబ్లు అయితేళ్ళి జాయి నవ్వర్ కదా వాళ్ళు జాయి నవ్వర్ వాళ్ళు వాళ్ళకు వాళ్ళ ఏది ఎక్కువ ఇష్టం అనిపిస్తే అంటే వాళ్కి దేనికి ఇంట్రెస్ట్ ఉంటాయి లేకపోతే శాలరీ ఎక్కువ ఉంటయ్ ఎట్లా చూసుకొని వాళ్ళు ఏదో ఒకటి మాత్రం చూజ్ చేసుకుంటరు
లలో ఏది ఇంట్రెస్ట్ ఉండో దాని వైపు వెళ్తరు మిగిలిన ఫోర్ జాబ్స్ వదిలేస్తరు
ఆ వదిలేస్తారు అందుకే అవన్నీ బ్యాక్ లాగ్ పోస్ట్ లో అయిపోతాయి కదా బ్యాక్ లాగ్ పోస్ట్ లో అయిపోతే ఒకవేళ కండక్ట్ చేస్తే మళ్ళీ చేస్తది లేకుం టే వచ్చే నెక్స్ట్ అంటే తర్వాత ఎవరు ఉన్నరు అనే దానికి మళ్ళా అట్లా లిస్ట్ ఇయ్యచ్చు సెకండ్ లిస్ట్ అట్లా మెరిట్ లిస్ట్ తీసి లేకుంటే మళ్ళీ నెక్స్ట్ రు అది ఎప్పుడు మళ్ళ పోస్ట్లు వేస్తరో అప్పుడు దాంతో కలిపి బ్యాక్ లాగ్ పోస్టులతో కలిపి మరి అప్పుడు వేస్తరు రులేకుంటే
అవునా
కానీ ఇప్పుడు మనకు మ్యాండిడేటరీ సెవెన్ మెంబర్స్ ఇప్పుడు మీరు అన్నట్టు ఏదో ఫారెస్ట్ బీట్ ఏదో అన్నట్టు సెవెన్ మెంబర్స్ మ్యాండే అంటే ఇప్పుడు ఒక అమ్మాయి వెళ్ళింది కాబట్టి ఇంకా సిక్స్ పోస్ట్లు బ్యాక్లాగ్ లో పడిపోయినాయి అవి
అవును
కాబట్టి వాళ్ళకు కంపల్సరీ అనిపిస్తే వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ మెరిట్ లిస్ట్ తీసి వాళ్ళ మ
అవును అంటే రిక్వైర్మెంట్ పక్క ఇంకా సిక్స్ మెంబర్స్ కావాలి అన్నం ఇప్పుడు కండక్ట్ చేస్తారు
ఆ అదే చెయొచ్చు కాని అన్ని అట్లేమి ఉండవు మళ్ళీ పోస్ట్ పోస్ట్లు ఎప్పు ఇప్పుడ వేస్తారో అప్పుడే వేస్తరు కావచ్చు నా డౌట్ కి అంటే ఇవి కూడా కలిపి మళ్ళీ అప్పటికి
ఉహు అవును అట్లే ఉంటది ఇది
మీ గవర్నమెంట్ రూల్స్ ఉంటాయి కదా కొన్ని
అవునవును ఇగ ఇప్పుడు నార్మల్ గా చూడండి గవర్నమెంట్ స్కూల్ అంటే చీ అంటరు గవర్నమెంట్ హాస్పిటల్ అంటే చెయ్యం అదే గవర్నమెంట్ జాబ్ అంటే వావ్ అంటారు
అవును ఇప్పుడు అంతే ఎందుకు ఇప్పుడు టీచర్ గవర్నమెంట్ టీచర్స్ ఉండి కూడా వాళ్ళ పిల్లలలను ప్రైవేట్ స్కూల్లల్లో ఏపీస్తన్నారు వాళ్ళే చదుపి అంటే వాళ్ళు చె చెప్పే సబ్జెక్ట్ మీద వాళ్ళకి నమ్మకం లేనదే కదా
ఆవును
అ బార్లేయే వేరే వాళ్ళు చూసి వాళ్ళని ఎట్ల ఇన్స్పైర్ అయితర్ అసల్ గవర్నమెంట్ టీచర్ అంటే ఏంది మస్తు అందర్న్ ఇప్పుడు నేను మొన్న ఒక దగ్గర చూసాను ఒక టీచర్కి మొన్ననే రీసెంట్గ ట్వంటీ ఫోర్లనో ఏమో జాబ్ వచ్చింది. జాబు సమయం మ్యారీడ్ అన్నట్టు ఒకరో ఇద్దరో పిల్లలున్నరు వాళ్ళలకు
ఆ
తేక్ ఆమె ఆమె బాధ్యతను చేయాలని ఆమె స్కూలుల్ల చెప్పడమే కాకుండా వాళ్ళ పిల్లల్ని గూడా జాయిన్ చేసింది. ఆ స్కూల్ ఆమె చదువుకునే స్కూల్లోనే ఆ అదే స్కూల్లో జాయిన్ చేసి అంటే ఇప్పుడూ వేరే వాళ్ళు ఇప్పుడు ఈమె అం అంటే మనం మన టీచర్గా మన బాధ్యత కాబట్టి మనం వెళ్ళి అడగాలి మన స్కూల్లో చేర్పించండి బాగుంటది ఇన్ని ఫెసిలిటీస్ ఉంటాయని చెప్పాలి. ఆ అట్ల పెట్టినప్పుడే వాళ్ళు అడుగుతరు కదా మీ పిల్లల్ ఏమైంది మీరు పిల్లల్ జాయిన్ చేయరా అట్లే అడుగుతరని ఆమె గుడం మనస్ఫూర్ తిగా ఆమె ఆమె కూడా ఇష్టపడి నేన్ చెప్తున్నా ఇంత మంచిగా వేరే పిల్లల్ చదువుతాంరు నా పిల్లలకు నేను నా స్కూల్లో నేను గవర్నమెంట్ టీచర్ అయి ఉండి గవర్నమెంట్ స్కూల్ ఏయకపోతే ఎట్లా అని ఆమె ఇన్స్పైర్గా నిల్చిం అందర్కి
అవునా అట్లాంటి కొందరు టీచర్స్ ఉంటారండి ఇప్పుడు మా వైపు కూడా ఇద్దర్ ముగ్గురున్నారు అట్ల ఉంటర్ కనీ అందరూ ఉండర్ అంటే మరి ఏం నమ్మకం లేకపోవడమో అంటే అన్ని వసతులు ఉంటాయి గనీ ఇగ పిల్లలు ఒక్కొక్కసారి రారు వాళ్ళు అచ్చే టట్టు అట్రాక్ట్ చేయాలి మనం టీచర్స్ కూడా గవర్నమెంట్ రూలు అట్ల రావాలి.
అవునండి చేయాలి గని ఇగ టీచర్లు కొంతమంది ఏమనుకుంటరు మనకైతే సాలరీ వస్తుం ది కదా సరిపోతదిలే ఇవన్నీ మనం పట్టించుకోడం అవసరమా అం
కనీ పిల్లల భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాలి ఇప్పుడు నార్మల్గా ప్రైవేట్ కాలేజెస్లో కూడా ఆ బీటెక్ అయిపోయిన వాళ్ళు డిప్లొమా అట్ల వాటి వాళ్ళన్ తీస్కోని డిప్లొమా వాళ్ళకి టీచింగ్ చెప్పిస్తున్నరు. వీళ్ళకే ఏం రాదు వీళ్ళకే బ్యాక్లాగ్స్ ఉన్నయి అట్లా ఆ డిప్లొమా వాళ్ళకి చెప్పిస్తే వాళ్ళ భవిష్యత్ త్తు కరాబ్ కదా వాళ్ళెట్లా కాలజ్లో విన్నట్టు చేస్తరు ఇంటి పోయినంక హాస్టల్కి పోయినంక యూట్యూబ్లో చూసి నేర్చుకుంటరు. అంతెందుకండి నేను కూడా బీటెక్లో ఉన్నప్పుడు నాకు టీచర్స్ గుడా కరెక్ట్ చెప్ చెప్పే వాళ్లుండరు ఏదో వాళ్ళు గుడా ఆ టీచర్స్ కూడా నాకు ఉపాధి కావాలి ఒక ట్వంటీ కే కావాలి శాలరీ బతకాలి కదా అన్నట్టు వాళ్ళొస్తరు వాళ్ళు గుడా యూట్యూబ్లో చూసి చెప్ తూ ఉంటరు. ఆ మాకేం అర్థం గాదు అదే యూట్యూబ్లో చెప్పిందే చెప్తర్ ఇగ మేం మీ ఇంటికి పోయినంక హాస్టల్క్ పోయినంక మళ్ళ మాది మేం నేర్చుకొని ఎగ్జామ్ రాసి అన్ని సెమ్స్ పాస్ అయినమండి.
అవును అదే కరెక్టే గాని ఇప్పుడు అన్ని ప్రైవేట్ స్కూలల్ల ఇప్పుడు అన్నీ ఎక్కడ చూసినా కూడా అట్లనే ఉంది ఇప్పుడు అందుకే అంటే ప్రైవేట్ స్కూలల్ల మొత్తం డిగ్రీ క్వాలిఫై గాని వాళ్ళు
అదే మరి అట్లా అట్ల చేయడం వల్ల ప్రజెంట్ ఉన్నా విద్యార్థుల భవిష్యత్తు అయితే ఖరాబ్ కదండి. ఎంతో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీస్కోవాలి.
అవును మీర్ చెప్పింది నిజమే అందుకే కదా ఇప్పుడూ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది ప్రైవేట్ స్కూలల్ల గుడా కంపల్సరీ బిఎడ్ పాస్ అయి ఉండాలి లేకపోతే టీచింగ్ స్కిల్స్ తెలిసి ఉండాలి. ప్రీ ప్రైమరీ ఇట్ల స్కూల్ పిల్లల్ని ఒకా ఆ ఏమంటరు ఒక కోర్స్ ఉంటది వన్ ఇయర్ కోర్స్ అలాంటి కోర్స్లో చేసి ఉన్న వాళ్ళని ఉన్న వాళ్ళు మరియు టెట్టు పాస్ అయిన వాళ్ళని మాత్రమే తీసుకుంటా అని మెన్షన్ చేసింది అక్కడ ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ కూడా
అవునా ప్రైవేట్ లో ఓకే అండి గవర్నమెంట్ గురించి అంటున్న
గవర్నమెంట్ ఎట్లా అండి ఇప్పుడు గవర్నమెంట్ లో అయితే బిఎడ్ చదివిన వాళ్ళ మొత్తం టెట్ క్వాలిఫై అయ్ మార్క్స్ వచ్చి ర్యాంక్స్ వచ్చిన వాళ్ళే ఉంటారు కదండి
అవును వీళ్ళ ఎట్లా కష్టపడి పాపం జవ్ తరనుకో కని జాబ్ వచ్చినాక నిర్లక్ష్యం చేస్తారు
అందరు చెయ్యరు కానీ ఎవరో కొంతమంది ఇంకా కొందరు అయితే నేను విన్నాను ఒకసారి యూట్యూబ్ లో అసలు స్కూల్ స్కూల్స్కే పోరాట అస సార్ అసలు స్టార్ట్ అయిన కా నించి స్కూల్ కి పోకుండా వేరే వాళ్ళ ఇంట్లా ఏమంటారు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి చూసారా కోచింగ్ ఇచ్చేటియి అట్లా వెళ్ళి ఆయనే వేరేగా సంపాదించుకుంటుండనట అసలు గవర్నమెంట్ టీచర్ అమ్మన్నప్పుడు స్కూల్ లో తప్ప మరి ఎక్కడ ఇలాంటి ప్రై వెటు ఆ ఏమంటారు ప్రైవేట్ ట్యూషన్లుగాని వాళ్ళకి చెప్పడం ఇట్లా ఫ్రీగా చెప్పుకోవచ్చు వాళ్ళ పిల్లలకు కానీ ఇ ట్యూషన్లు అది ఇది అట్లా చెయొద్ద అని చెప్ ప్పిన కూడా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ అవి పెద్ద పెద్ద పేర్లు ఉన్నాయి అట అవి
మరి పోయిందా జాబ్ పోయిందా
పోయిత్ పోతది అవి ఇవి అని అన్నారు గాని మళ్ళీ ఇప్పుడు జాయిన్ అయిన్రో తెల్ మర అంటే అవి వాస్తవమో నిజమో తెలిదు నాకు గాని అబద్ధమని అట్లా అచ్చినాయి న్యూస్లయితే బాగా అనా అట్లా కరెక్ట్ కాదు కదండి ఇక్కడ ఉన్న పిల్లల్ని చూసుకోవాలి గాని ఇక్కడ ఆల్రెడీ శాలరీ ఇస్తుండ్డులు కదా మీకు ఇడ్ చుస్ అంటే అం అంటే చెప్పాలి అనిపిస్తే ఫ్రీగా ఇట్లా ఏమైనా వచ్చి చెప్పుకోవచ్చు గని మరి ఇక్కడ కూడా మనీ తీసుకుంటా అక్కడ మనీ తీసుకుంటది కరెక్ట్ కాదు కదా
ఉ అవునండి
ఓకే అండి మరి బాయ్